హలో
హలో
ఆ ఆగు ఆగు మల్లొత్త ఆ హలో
ఆ
ఆ చెప్పండి ఈ యాప్ గురించి చెప్ప నేను అందరికి
ఆ
ఉమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు వాళ్ళు ఫోను కూడా చేస్తా చేపిస్తా ఇప్పుడు
చేపియండి మరి మంచిగా
ఆ వ్ చేపిస్త యాప్ బాగుంది అంటున్నారు వాళ్ళు కూడా
అవునా
ఆ ఎ అంటే డబ్బులు కూడా కట్ లేదుగా మంచి కున్నవి గానీ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతాన్ది కదా ఏంది అనన్ ట అం డ్రూ
ఓ
అంటే అట్లనే అడుగుతది ఫస్ట్ అ అడిగింద్ తర్వాతనే నే అన్ని మళ్ళా డబ్బులు రిటర్న్ పడాలంటే నే ఈ డీటేల్స్ ఇయ్యాలే కదా అన్నీ అన్న అంటే అది కూడా కరెక్టే అని అంటారు ఇప్పుడు డబ్బులు పడుతయ్ ఈ టాస్క్ పూర్తి అయితే నెలలో నాలుగు టాస్కులు ఉంటాయ్ అవి తెలుగుల్నే వత్త య్ అవి తెలుగులాతే అవి చదువుకోవాలి
ఏసుట ఉంటది ఆ ఒక నలుగురితోన్ పోన్ మాట్లాడాలా అది నాలుగు నెంబర్లతోనే వాళ్ళక్ కూడా దీ టాస్క్ ఆ స్టార్ట్ చేస్తున్నా వాళ్ళకు ఇగ వేరేది ఉంటది అనమాట ఆ అది ఎట్లుంటే అట్లా దాన్టు టు దాని ప్రాసెస్తో నో ఫాలో కావాలి ఆ ఎవరికైనా నాలుగు టాస్కులు ఉంటాయి అనుకుంటా
అ
ఉం నా కాస్తాయి మళ కాస్త ఇంక నలుగురికి ఫో ఐదుగురి కి ఫోన్ చేయాల
ఆ ఐదుగురుకి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పు
ఉం హు హమ్ మరి చెప్తా అయితే అందరికి ఒక్క తీరు రా టాస్కులు రావన్నట్టు
వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళా
అ కాస్ ఆ నాకు తెలివదిగా ఫస్ట్ మన్నాకు
అదే
ఆ వాళ్ళు ఓపెన్ చేత్తే తెలుత్తది దేనికి వెనక అయితది కానీ కంరు కాాల అన్న ఇప్పుడు బాబుకు మంచిగా ఇప్పుడు ఏదన్న అయితే ఇక్కడ ూస్కెళ్తారు హాస్పిటల్కి సిటీకి తీసుకపోతాం
బుడ్డోనికా ఆహా
బానే చూస్తరు అడికి పోంగనే నయమైతది ఎదైనా ఆ బాగుంటది
ఆ నెంబర్ ఒకసారి పెడతారా మరి మేము కూడా పోయి రావాలనుకుంటున్నం ఇట్లా
ఆ పెడుత
ఆ పెట్టండి
నెంబర్ పెడతా అడ్రస్ చెప్తా పోయిరావచ్చు
సరే
ఇంకా ఏమన్న డౌట్లు ఉన్నా వాళ్ళకు వాళ్ళకి ఏమన్న డౌట్లు ఉన్నా మీరు దాన్ని క్లియర్ చేయాలండి ఫన్ ఆ చేస్త చేస్త తప్పకుండా చేస్త మళ్ళ నన్ను అడుగుతే నేను ఏం చెప్ చెప్పలెంది వాల్లకు మీరు చేసిల్లు కాబట్టి దీన్ని గురించి అమౌంట్ పడ్డయి కదా ఆ పడ్డయి అందుకే మీకు తెలుతది దీని గురించి నాకు తెలువదు ఇగ ఇంగ అట్లా అ చేయాలి దగ్గతుందా జలు జలుబు చేసింద అ మీకు
బ అ
ఆస్ పడల్ వాలా
ఇంకా నామ్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి హాస్పిటల్ గురించి చెప్తున్నా అవునా దగ్గర్నేన మరి .
అంటే మంచిగా చూస్తరా ఏమన్నా ఫిజు యా ఫీజు వలేకమ్మా ఒన్ డిస్కౌంట్ ఇత్తరు మంచిగానే చూత్తరు
బానే ఉంటది బా చూస్తారు
ఫీ వాళ్ళు దగ్గర్లో ఉంటారా మీకు
ఎవరు మా మా తమ్ముడేనా ఇంట్లా ఉంటాం ఉ ఉ మాట్లాడతారు ఒక్కనే ఉండి మాట్లాడిత్త నేను ఎమన్న డౌట్లు ఉన్నా కూడా వాళ్ళు నాకు చెప్పచ్చు అని.
ఆ రాత్తి ఇదో రకం
ఇంకా దీని గురించి చెప్పండి ఇంకేమన్నా కొత్త కొత్త ఫ్యూచర్స్ వస్తాయిగా ఇలా
ఆ ఆ అందులోనాయి
అంటే మనము, ఒకటి సెలెక్ట్ చేసుకునుడు ఉంటది. మనము సెలెక్ట్ చేస్ ఇంగ దాన్ని బట్టి మనకు, ఆన్సర్ దొరుకుతాది. ఉ ఉ
అందులో చదువుతాంటే అర్ధమైత్.
జనరల్ నాలెడ్జ్కి వచ్చాను సత్య లేకపోతీవి ఆ ఎట్లా అన్నట్టు మల్టిపుల్లా మీరు ఎంచుకున్న దాన్ని పట్టిచ్చే
ఇక మీరేదన్న ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు
జగర
బికాస్ ఐ ఫోన్ నా రింగ్ ఆ అట్లా. డేబ్
ఇవ్వన్ని ఉంటాయి అన్నట్టు. మళ్ళా మార్
ఉ హు మనం ఏది ఎంచుకుంట దాని గురించి అన్నట్టు ఇగే
అవున్
బేసిక్ ఉంటే ఆ ఆ సబ్జెక్ట్
అది కూర్చని అడుగుతుది కంపెనీ మనం రే సిస్టం అడుగితే మనం చెప్పాలా.
ఆ
చదివి వాళ్లతో చెప్తాను మనం ఎంచుకున్నదని మనం మన బట్టి పెట్టచ్చు అను ఆ చేయచ్చ ఈజీగా ఫ్రీ టైము మనసు ఫ్రెష్ గా ఉంటే ఏ సియచ్చు వేరే వేరే పనులు ఉంటే ఇగ డిస్టర్బ్ అయితది
ఆ
అలా పో అందులో నీ ఫోన్ వచ్చినా కూడా లీ చేత నటు ఆ టైమ్ లేదు అంటే డేట్ అయినా పరవాలేదు ఇంకా ఇది టైమింగ్స్ ఎప్పుడు పన్నెండు గంటలకు నైట్ పన్నెండు దాటినై కదా హ్మ్మ్
కొడితే మీరు టైం
ఉ మీరు చేతటానా అర్థమై
ఆ చేస్తంటే నీ అర్థమై
చూస్తా ఇగా ఏదో చెప్పిన అందరి ఏ ఒక్కరు ఇన్స్టాల్ చేసుకున్నారు ఇగ వాళ్ళకు కూడా మాట్లాడు నేను అంత పూర్తిగా చేషినా సరే